హలో! బావున్నావ అక్కా.
బాన్నార? బావున్నావ అను.
ఉ అవును తిన్నావా?
తినలేదు ఇంకప్పు అన్నం వండాలిగా.
హు హూ! మధ్యాహ్నం చి మొన్న నైట్ అండి నిన్న నైట్ చపాతి చేసిన. ఆ రియల్ కూడా చెప్పకపోయావా. ఉమ్! నైట్ చేసినా ఉంటే మధ్యాహ్నం పక్షాలు వేసినా హు, హూ! చేయొచ్చు గదా. మంచిగా అండి అది రచ్చి రచ్చి చేసినా నీళ్లు మర్చిపోయి నీళ్ళు పోసిన. సరే వచ్చేయండి బిర్న ఇంకో చెప్పింది కాకపోయినా ఆ పిండి కాద అలా లోపల ఉంటది కదా పూర్ణం. చెనిగ పప్పు బెల్లం ది అలా ఒక గ్లాస్ నీళ్ళు పోతే అంతా రొచ్చి రొచ్చి అయింది. చేస్తాంటే అంటే అంత బయటికి దావతి ఆహ ఒక పారి చేసినా మంచినే వచ్చినాయి. టేస్ట్ అంతా బాగానే ఉంది కాని. లేద్ లేద్ ఇంకా. మ్ పొద్దున్నే మిగిలినదంతా బడేసి దాని అవసరం తీరిపోయాక ఎవ్వరు తినరు కదా. ఆలా అని చెప్ప.
అవి నుచ్చే న ఏటుకి చేపాతి చేసిన. మీ బావ ఐదు ఆరు చేసుంటే అవి అయితే బాగా తిను. డు
ఉ హూ! అయితే ఎందుకు లే మల్లాదు తిన్నా ఏం ది అన్నం తినదు అది తిన్నది. మ్ హు!
ఈయాల మధ్యాహ్నం లంచ్ కు తేదెమిగ. పొద్దున దోస వేసిన.
చట్ని ఏం చట్నీ.
పల్లీ చట్నీ, పుట్నలు చట్నీ ఇద్దాం అనుకున్న కాని. పల్లీ చట్ని చేసిన.
ఈ మధ్యల అల్లా కూడా చట్నీ లు వస్తున్నాయ్ చూసినవా?
ఏ చట్నీ లు?
పల్లి చట్నీ ది.
ఎన్లో వస్తాంది.
ఆర్డర్ పెట్టుకుంటే.
ఆర్డర్ పెట్టుకుంటున్నా. ఏమో చూడలేదు నే ఇ ఇంకా చట్నీ ఇంట్లో చేసుకునే దానికి ఆర్డర్ పెట్టడు ఎందుకు?
చికెన్ చట్నీ ఆటా.
ఏమి అసరం లే ఇంట్లో చేసుకోవచ్చు.
మొన్న చిన్నమామ ఏమి చేసాడో తెలుసా?
ఏమి చేసిండు?
కొచ్చి బాగా డ్రింక్ చేసిండు.
అవున
ఏలన్ పాయల్ తీస్కవోయి
ఉమ్
అటు ఈడ అదంట్తద్గ ఆశ్రమం
ఆ
ఎవెవో ఆగం ఆగం జేసీరు ఎరెవరో అన్నా ఆ ల
అయ్యో! మరిపోయే
ఆ మొన్నాది
మొన్ననా
తగ్వన్ చెప్తే నేను అన్న వదిన గిట్టపోయి డాడి
ఉమ్
ఆటో ఎక్కిచి పంపిచ్చినం ఇయ
ఏ మంచురాగ్ మల్ల ఫోన్ చేశిరా
ఆ చేసిరట అయి అం తెల్లారి
మ్ తెల్లార్ జేషిరా బండీ బండి మన ఇంటికన్నా ఉందటగా తీస్కపోయిండ
తీస్కపోలే ఇడ్నే ఉన్నది ఇంక
ఉమ్మ్ వాళ్ళ అత్తగార్ ఇంటికాడ్ ఉన్నాడాట్నా అన్న
ఏమ్మో తెల్వదు అమ్మమ్మోల్ ఇంటికాన్నైతే పంపిచ్రు మొన్నా ఆటో ఎకిచ్చి అక్కడున్న అక్కడనే ఆగం ఆగం చేసిలా లేపోతే ఇంటిక్ ఒచ్చినాక అడిపోయి ఫస్టే చికెన్ కానీ ఒచ్చిరట ముగ్గురు ఒచ్చిరు
అవునా గిత దూరం వచ్చిరా అక్కడ్నుంచి చికెన్ కి
ఎమ్మో ఎట్లోచ్చిరో తెల్వది చ్చిన
ఆ
అల్ ముగ్గుర్ కల్సి చికెన్ కాన్ వచ్చిరాట
మల్ల గామేనేందుకు తీస్కర్ చికెన్కి మరి
తెలువదు ఇంట్కాడ్ ఉంటే ఇంటికానే ఉంటా అంటే మాయండి ద ద దా అని తీస్కోన్ పోయిండట
ఆయ్యో
బాగా తగిర్రు ముగ్గురు ఒకల్ కాల్ ఓకర్ ముక్తార్ అల్ ఇద్దర్ రోతంత పం తీస్కున్నాడంట గ అంత మ్మ్ అన్నేమ్ చేసుకోలే వాళ్ళ మాయే చేసుకున్నాడు
అల్ల మామే చేస్కున్నాడా
అమారి నా తిన్లే ఇంక తినాలే ఇంతముందే అన్నం అండినా ఏడున్నడు! వదినోళ్ళ ఇంటికాడ ఉన్నడా ఈడున్నడా? ఇడ్నే ఉన్నాడ్ వాన్ దాంట్ల రీఛార్జ్ లేదు.
అయ్య మరి ఫో టీవీకి వైఫై రీఛార్జ్ చెపియక్పోయిరు
వైఫై ఇది వైర్దేగింది కోతలో కుక్కలో గురికిసినాయి
అయ్య మళ్ళ బెట్టర వాళ్ళు కనెక్షన్ వాళ్
చెప్పాల అల్ల నెంబర్ ఉన్నది ఫోన్ చేయాలే ఈ నైటే పొద్దుగాల ఫోన్ చేసి అడ్గాలే మర్ అద్ అసల్ ఉందో బ్లాక్ అయిందో డ్యాడే చెప్పిండు వేర్ తెగిందన్న్ ఓయ్ నీకెందులే గాని వైఫై రీచార్జ్ చేయమంటాడ సండైరెక్ట్ చేయమంటాడో తెల్వద్ ఏమో ఎట్లుంటదో అడగాలి. పోద్దుగల్ల అడిగి ఒకసారి ఫోన్ చేస్తా మేడమొళ్ళకు ఫోన్ చేసినవా వస్తుందో లేదని చేయ్యాలే ఇంక చేస్తా ఇప్పుడు చికెన్ ఎప్పుడు వొండేది మరి పొద్దున వొండేదా మరి ఇప్పుడే వొండేదా పొద్దుగాల్నే లేవం కాని అది నిన్ననే కొంచెం మంచిగా లేకుండే అది
అ ఆ
ఉమ్మ్ అది కొద్దిగా కిక్ కిక్ అని ఓర్లుతాంటే నైట్ నైటే చూసినా కానీ మళ్ళీ తెల్లారి ఇగ లేస్తలే అది లేవులే ఆ రూ రూమ్లోకెళ్ళి ఎత్తలే ఇగ లే అదే తీసుకొచ్చు కోని చేసేదా ఆ వు పొద్దుగాల పోయిరి పొద్దుగల్ పొద్దుగల పోయిరి ఆ ఆళ్లు పోతారా మరి పల్లవి కాడికి తెల్వద్ అత్తమ్మ పోవద్ధు ఇగ అత్తమ్మ ఓ ఆ ఓకే ఓకే అమ్మ వాళ్ళ మేనత్త వాళ్ళ కూతురు వాళ్ళ పిలిసింది. ఆ ఆ
హ్మ్
ఏం పండుగట మరి ఏ మో ఊరంతా పండగట దుర్గమ్మ పండుగే కావచ్చు కావచ్చయితే ఊరంతా పండుగయితే ఏం చేస్తాన్నావ్ మరి ఇప్పుడు ఏం లేద్ ఎగ్జామ్లు రాసినావా
ఏంటి
ఎగ్జామ్ల్ ఏం ఎగ్జామ్స్ ఇప్పుడు ఇంటరీ ఆ నేనింటారా ఇప్పుడు డిగ్రీ యా డిగ్రీ కంప్లీట్ అయితే డ్యూటీ చేత్తారా నేన్ డ్యూటీయే చేస్తా ఇగ ఏం డ్యూటీ
ఏదో ఒక డ్యూటీ చేత్తిరా
నిక్ బిర్యానీ చేయొచ్చా చేస్తే ఇదే రాలే నువ్వు కూడా పే చేసినావ్గా చేసిన మ్ ఎట్లేసినవ్ మ్
మంచిగా ఉన్నయ్.
ఫోటోలు తిత్తానివి ఎవరి పెళ్లిళయి ఫోటోస్ పెళ్ళి ఫొటోసా మ్ పెళ్లి ఫోటోలోడు అప్పుడు బావకి ఫోన్ చేసేసిగ చెప్పినాడ్ మ్ హూ క్యాడర్లయి ఎక్స్ట్రా పైసలు ఇయ్యీ అంటాండ్రుగా అయి ఫోటోలోచ్చినంక ముచ్చికరంటారు.
ఫొటోలోచ్చినంక ముచ్చి
ఆ వాడు కడిగిపియాలంటే వానికి పైసలు కావలే ఇయాలిగ కడిగిండట మొత్తం అన్ని రెడీ అయినటగాని తెల్వద్ ఆ ఆల్బమ్ పంపిస్తానికి పైసలు కావాలే అన్న అన్నాడు ఆల్బమ్ చేపియ్యడానికే మ్మ్ కాస్త పుస్తకం తీసుకుంటాను
ఎవరెవరున్నారు
నేన్ ఒక్కనే ఉన్నెద్ ఎవల్ కిఇత్తర ఒక పెళ్లి ఫోటో ఇత్తర నీక్
హ్మ్
ట్టున్నయా అయ్యి ఇంకా ఏవో అన్నోళ్ల కాడ పెన్ డ్రైవ్ ఉండే కదా తేక్పోయర ఎమో న ఎవర్ చెప్పింర్రు ఉన్నదని అదే క్యాషి ఆనె ఛి ట్వంటీ ఫస్ట్ ఫొటోస్ ఉన్నాయి కదా చిన్నోని హ్మ్ అది మనదేనా ఆ మనదేనట నాకు మొన్నగనే దెలిసింది ఏం బావది బ్లాక్ కలర్‌దా
ఆ..
ఆహా బావ గారిని డిలెట్ జేసి తిట్ నాడు ఆహా ట గళ్ళ గయాన్ని డిలీట్ జేసినట ఎందుకు వేస్ట్ గానే ఎక్కడ కనీసం డిలీట్ జేస్తానని ఎం చెప్పకుంటే ఎకించిన్ డట ఫోన్ జేసి అడగాలి నీ బా గుర్తు చేయాలి వాడ అస్ లెనెమ్ తెలియజెసిన్ హ్మ్ టైమ్ ఎనిమిదైతంది మరి తినక్ పోయర ఏమో అయిత వురె దబ్ వున్నే ఇద్దలి మధ్యల ఎండకాలంగా
హ్మ అట్లనె ఉంటదిలె ఎండ కాలం
అ